హలో
హలో
ఊ హాయ్ అండీ
ఊ హాయ్ అండీ
ఇంక ఏం చేతున్నరండి
ఏం చేయట్లేదండి గోరింటాకు పెట్టుకుందాం అని గోరింటాకు తెచ్చుకున్నా
హోమా
ఊ మెహందీ ఇష్టము ఉండదు అంటే కోన్స్ ఇష్టం ఉండదు మాకు
సార్ ఎగ్జాక్ట్ గా మరి మనక్ దొరకవు కదా
ఊ మా దగ్గర ఉంటదండి మా చెట్టు ఉంటది సో మేము ఉన్నాం ఆకు తెచ్చుకొని పెట్టుకుంటాం
ఊ బావుంటది నైట్ పెట్టుకుని పొద్దున కళ్ళా చాలా బావుంటది కలర్ గూడా ఒక్కరోజువే ఉంటాయి గదా సో చిన్న పిల్లలు కూడా ఇంట్రస్ట్ని గా పెట్టించుకుంటున్నారు
ఉమ్ కానీ ఉంచుకోరు కదా చిన్నపిల్లలు
ఊ పడుకునేటుప్పుడు పెటెస్ట్ సరిపోదు మా ఇంకా దాంతో కూడా మంచిగా డిజైన్స్ అవి వేసుకోవచ్చని
ఆ కొంచెము ఆగు లిక్విడ్ దీనిలో తీసుకొని
ఊ పెట్టుకోవచ్చు లే మంచిగా వేసుకోవచ్చు లే
ఊ కానీ ఈ మధ్య టూ మినిట్స్ పోనని చెప్పేసి వచ్చాయి కదా అవి అయితే చేతులవి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందంట
ఊ అవును రెగ్యులర్ గా పెట్టుకోవడానికి కూడా మంచిది కాదులేండి ఊ
న్యూస్ లో చూసాను ఒక అమ్మాయి చేతులు మొత్తం ఇలా అయిపోయినాయ్
ఊ ఇప్పుడు అన్నీ కలిసి అయిపోతున్నాయి దాంతోలో పది
ఊ
అది కూడా బాగా ఎక్కువ కలిసి
ఏంటండి
అ ఈ మధ్య అన్నీ కలిసి అయితున్నాయ్ కదా దాంతో పాటు అవి కూడా అయితున్నాయ్ అంటున్నా
ఆ ఆ
ఊ
అవును
ఈ ఎండాకాలంలో ఎక్కువ కూలింగ్ వస్తువులు అవున్నాయ్ ఎక్కువ తింటే కూల్ డ్రింక్స్ అని
అలాంటివి తాగకూడదండి కూల్ డ్రింక్స్ అవి తాగితే అసలు ఎన్నికెమికల్సో కలుపుతారు ఒక నార్మల్గా ఒక తుప్పు పట్టింది దేని మీదయినా తాంసప్ పేస్తే మొత్తం తుప్పంత వదిలేస్తుందండి అంటే అంత హార్మ్ఫుల్ కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి తాక్కూడదు ఎవరు
ఊమ్ అవ్ కానీ ఎక్కువ బిర్యానీస్ తో రెగ్యులర్ గా అవే ఎక్కువ తాగుతున్నారు అని ఎండకి కూడా ఎక్కువ డ్రింక్స్ అని సోడలని అదే ఎక్కువ తాగుతున్నారు
ఇంకా ఏవైనా టూరిస్ట్ ప్లేస్కి ఎళ్ళారా
ఊమ్ ప్రజెంట్ అరే నెక్స్ట్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట
ఎక్కడికి
అంటే తిరుపతి విజయవాడ టెంపుల్స్ కి ఊమ్
మ్మ్
ఇంకా బస్సు అవన్నీ బుక్ చేయాలి షాపింగ్ చేయాలి లగేజ్ ప్యాక్ చేయాలి అంద ఫ్రెండ్స్ అందరికి డేట్స్ కుదరాలి
ఓకే ఇంకా మేము కూడా అదే ఏదైనా టెంపుల్స్క దూరమైన టెంపుల్స్కి ఏదైనా వెళ్దాం అని అనుకుంటున్నాము ఇంకా
మ్మ్ వెయ్యాలి ఒక సిక్స్ మంత్స్ కైనా ఒక ట్రిప్ అనేది వెేయ్యాలి
అంటే ఫ్యామిలీ అంతా అయితే బాగుంటుంది
మ్మ్ ప్రెజెంట్ ఎక్కువ ఫ్యామిలీసే వెళ్తాయి ఎందుకంటే సమ్మర్ కదా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి
ఒక ఫ్యామిలీ అంతా వెళ్తేనే బాగుంటుంది ఒక్కొక్కొక్కరు తోడ్గా ఏదైనా హెల్ప్ఫుల్గా
మ్మ్ అప్పుడు మంచిగాన్నీ తీసుకొని పోచ్చు
ఆ
గుర్తుగా ఇంట్లో కట్టుకోవడం కా
అవును
అ
ఆ మొన్న ఆ మా ఫ్రెండు కూడా తిరుపతి వెళ్లారు ఒక వెంకటేశ్వర స్వామిది నామాలుండే విగ్రహం ఒకటి కొని తెచ్చారు అనమాట
మ్మ్ హు
బాగుంది
ఇంట్లో పెట్టుకుంటే మంచిదె
ఈ మధ్య వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ కూడా బాగా ఆ ఫేమస్ అవుతున్నాయి
మ్మ్ మ్మ్ వైరల్ అయితున్నాయి తుందండి మంచిగా పెయింటింగ్ మ్మ్ పెయింటింగ్ తో గాని ఇది గాని మంచిగా ఫేమస్ అవు మేము రీసెంట్గా ఒకటి కొనుక్కున్నమండి తిరుపతిలోన్నాను వెంకటేశ్వర్ బో టెంపుల్ది మొత్తం థీమ్ తో లైటింగ్ వచ్చేది కొనుక్కున్నాం చాలా బాగుంది అనమాట
ఆ ఇంకా తిరుపతి ఇమ ఇది మొన్న ఒక కొత్త రూలు నాకే ఇప్పుడే తెలిసిందండి అంటే చిన్న పిల్లలు వన్ ఇయర్ లోపూ అయితే ప్రీ దర్శనం ఉంటారు అద వితిన్ వన్ అవర్ దర్శనం అంటారు అని చెప్పేసి
మ్మ్ హు ఇది వరకు అది లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అయి ఫిఫ్టీన్ అవర్స్ కూడా లైన్ లో నిల్చొని దర్శించుకున్నారు అన్నమాట
ఆ దానివల్ల ఎందుకంటే మనం ఒక్కరం వెళ్ళడానికే ట్వంటీ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఇబ్బంది పడతాం అలాంటిది చిన్నపిల్లలతో ఉంటే ఇంకెంత ఇబ్బంది ఉంటది అస్సలు
ఫ్యామిలీ వెళ్ళాలనమాట ఫ్యామిలీ మొత్తం వి ఐ పి దర్శనం తీసుకున్నారు అయిపోంది దర్శనం అయిపోన్నట్డు అదే మనం నార్మల్గా వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ అవర్స్ కూడా పడుతుంది ఒక రోజు అంతా లైన్ లోనే ఉండాలనమాట
ఓహో అవునా
ఉమ్ చాలా అసలు ఖాళీ ఉండదు ఈ సమ్మర్ లో అయితే అసలుకి ఖాళీ సో మన వి ఐ పి దర్శనం గాని స్పెషల్ టికెట్స్ తీసుకుని వెళ్తేనే బెటర్ మనకు టైం సేవ్ ఐతాది.
ఆ కానీ అందరికీ అవదు కదా
ఉమ్
ఆ అండ్ అక్కడ సిగ్నల్స్ సరిగుండవు తప్పడుపోతేమో భయ వేస్తది.
మేం కాదు కొంచెం కొండ కింద క వచ్చేస్తే రూమ్స్ అవన్నీ ఉంటే బాగుంటాయి కూడా
ఆ
మంచిగా అక్కడ ఎక్కువ ఈ చెట్లు ఉంటాయండి రుద్రాక్షులు ఉంటాయి కదా అక్కడ హోటల్స్ అన్ని పక్కల అవి ఉంటాయిన్నమాట రుద్రాక్షల చెట్లు ఉంటాయి సంపంగి చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటయి
ఆహా ఇంకా సమ్మర్ కదా వాటర్ ఫూల్స్ కి ఏమైనా వెళ్ళారా
ఉమ్ వెళ్ళలేదండి వెళ్ళాలి ఇక్కడ వండర్ల్లో కూడా మంచిగా ఫేమస్ అయితుంటుందిండి ఉమ్ ప్రజెంట్ దగ్గరలో ఎక్కడ వాటర్ ఫాల్స్ లేవుండి అయో
వాటర్ పిక్స్ అవి బాగుంటాయి ఈ సమ్మర్ లో ఎంజాయ్ చేయడానికి
ఉమ్ వండర్లా కూడా ఈ మధ్య బాగా ఫేమస్ టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఆడుకోవడానికి చిన్నపిల్లలు చాలా ఆక్టివిటీస్ ఉన్నాయి అందులో
కానీ అవి రిస్క్ కుడా
ఉమ్ రిస్క్ కూడను వాటర్ భయపడేటోలకి అడ్వెంచర్ చేయలేనోలకి భయమె అది
ఆ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళయితే వెల్లగూడదు అసలు
అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారుంట అది మళ్ళీ సపరేట్ బిల్ అంటగా ఉమ్
అవునండి ఎక్కడైనా ఫుడ్కి సపరేట్గానే ఉంటది
ఉహు కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ కానీ అవన్నీ వెళ్ళి చేస్తేనే బెటర్ ఆ మనీ బాత్కైతే రీసెంట్గా ఇక్కడ ఇది కూడా స్టార్ట్ అయింది దానికి రిలేటెడే వాటర్ ఫాల్స్ లాగనే ఉ
ఈ సమ్మర్ అంటే ఇంకా అన్ని బిజినెస్ ఐడియాస్ అందరూ బిజినెస్ మ్యాన్లే అయిపోతు
ఉమ్మ్మ్ మంచిగా ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ ఇగ కోకోనట్ బండి ఇవి పెట్టుకున్నా చాలండి ప్రెజెంట్ ఫుడ్ స్టాల్స్ బాగా వెళ్తున్నాయ్
ఆ
అందుకే ఈ జాబ్ లు ఇవన్నీ వెస్ట్ అండీ ఆ హస్టల్స్
ఇంకేంటండి మరి అంటే పండుగలకీ ఆట్లకి ప్రతి పండుకి మీరు కొ త బట్టలు అవి తీసుకుంటారా
ఊ ఊ తీసుకుంటాం మంచిగ ట్రెడిషనల్ గా ఇవన్నీ తీసుకొని మంచి ఫ్యామిలీకి కూడా మనం అందరికి కావాల్సినవన్నీ తీసామంటే మంచిగుంటాం
ఊ
ఇయ
ప్రజంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయంటండి మాంగళ్యలో శారీస్ గానీ టాప్స్ డ్రెస్సెస్ మీద నడుస్తున్నాయంట
ఉహు
వుంది ఆఫర్స్ ఉన్నపుడు తీసుకోవడం బెస్ట్ అండీ
నాకు కూడా బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి అమ్మాయిలం అంటే ఎక్కువ దాని మీద కదా ఇంకా ఫ్యాషన్
ఇంకా నక్లీస్ రోడ్లో స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటది బాగుంటది
ఆహ
మంచిగా తక్కువగా అదే షాపు లో తీసుకున్నామో చాలా చాలా ఎక్కువరేట్లు చెప్ నా రెండు
ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళకే చాలా మంచిగా నడుస్తుంది ఈ రోజుల్లో
అవును ఈజీ అండి ఇప్పుడు అందుకే బిజినెస్ స్టార్ట్ చే
ఉమ్
ఒక్కసారి క్లిక్ అయితే సరిపోద్ది తరువాత ఇగ మంచిగ
ఉ ఏంటండీ
ఒక్కసారి క్లిక్ అయితే సరిపోద్ది తర్వాత మంచిగానే ఉంటది అన్నమాట
ఐడియా ప్లానింగు
ఉమ్
ఈ ప్రాఫిట్ అండ్ ఇంకా ఫస్ట్ పెట్టే అమౌంట్ అంతా ఉంటే
ఉ నేన్ ఫస్ట్ లో వాళ్ళక్ పోయిన తర్వాత వెళ్ళే వరకు అయినా చూసారు కొంచెం ఆగాలి
ఊ ఓకేనండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్